హలో అన్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారాండి
ఎలా ఉన్నాయి మీ డే ఈ రోజు ఎలా గడిచింది
మొడే చాలా బాగా గడిచందండి
ఏం తిన్నారు ఏం చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు
మా ఇంట్లో గోంగూర చేశారండి ఆ తర్వాత రసం
అ
అన్ని చేసినారు రుచికరంగా చేసినారండి మీ ఇంట్లో అండి
మా ఇంట్లో కూడా రసమే అండి
అవునండి సేమ్
మీకు వంటలు చేసేది వచ్చా అండి
ఏదో కొన్ని కొన్ని వచ్చండి మరి మీకు
నాకు కూడా వచ్చండి నాకు కూడా ఏం మొత్తం రాదు ఏదో చేయగలుగుతాను అమ్మ హెల్ప్ ఉంటే చేస్త తానండి ఇంకా మీరు ఏం చదువుకుంటున్నారు
మేము డిగ్రీ చదువుతున్నామండి
హ్మ్ నేను డిగ్రీనే అండి ఎట్లా మీ కాలేజీలో అన్నీ బాగా చెప్తారా
ఆ బాగ చెప్తారండి
హ్మ్ బౌ బౌ
ఇంకేందండి విశేషాలు మీ సిబ్లీగన్స్ ఉన్నారా
ఓ మా బ్రదర్ ఉన్నారండి మీకు
మా కూడా నాకు సేమ్ బ్రదరే మా
అవునా అండి మీకేం ఫుడ్ అంటే ఇష్టమండి
నాకు బిర్యానీ అంటే ఇష్టమండి మీకు
నాకు కూడా సేమ్ పిచ్ అండి
ఆ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం నాకు
నాకు చికెన్ ఫ్రై బిర్యానీ అంటే ఇష్టం అండి
ఓకే మీకు నచ్చిన డిషెస్ ఏమన్నా ఉన్నాయా
అలా అంతా ఏం లేదండి మీకు
నాకు ఫిష్ అవి ఉన్నాయండి సీ ఫుడ్స్ ఎక్కువ నేను తిన్నండి
ఓకే మీ ఊర్లో సమ్మర్ ఎలా ఉందండి
చాలా భయంకరంగా ఉందండి
ఓ
మీకు
నాకు ఇంకా చాలా ఎక్కువగా ఉందండి ఇంట్లో కూడా ఉండేకి అవ్వట్లేదు
అవునండి ఇప్పుడు మీరు బయటికి అయ్య ఎండలో వెళ్ళాలనుకుంటే అంటే ఏదైనా సమస్య అప్పుడు మీరేమన్నా కేర్ చేసుకుంటారు స్కిన్ గురించి
సన్ స్క్రీన్ యూస్ చేస్తామండి మేము
ఓకే అదొకటే యూస్ చేస్తా
అంబ్రెల్లా ఎత్తుకొని పోతామండి మేము ఏ సన్ లో వెళ్ళేటప్పుడు
ఓకే ఆ నేను కూడా అంతే నండి సన్ స్క్రీన్ లేకపోతే హ్యాట్ అలా యూస్ చేస్తాం అండీ
సమ్మర్ టైమ్ లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటారండి మీరు సమ్మర్ టైమ్ లో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటారు మీరు
ఎక్కువగా ఉన్నా నేను డ్రింక్స్ ఏ అంటే కూలింగ్స్ వి ఏదన్నా ఉంటేనే తీ తాగుతాను అన్నమ్ ఎక్కువ సరిగ్గ తిన్ను మనం ఎక్కువ వాటర్ ఏ కావాలనిపిస్తుంది కాబట్టి ఏదన్నా చల్లగా ఉండాలి అది తాగితేనే కదా మీరు
మేము ఎక్కువ కర్డ్ రైస్ తింటామండి
ఓకే అంటే వేడి చేస్తుంది కదా అది ఎక్కువ తి తిన్న గాని
కానీ ఆ టయానికి చల్లగా ఉంటుంది కదండి మజ్జిగ తాగాలి
ఓకే
అట్లా డ్రింక్స్ తాగుతంటే ఎలా అండి
అంటే డ్రింక్స్ అంటే అన్నం తినేటప్పుడు ఎక్కువ నీళ్ళు తాగాలి అంటే దప్పికగా ఉంటది మన ఆ టైం లో అన్నం కన్నా ఎక్కువ నీళ్లు తాగేస్తాం అన్నం తినలేము అట నేను చాలా సార్లు చేసి అన్నం వేస్ట్ అయిపోయింది అందుకే ఎక్కువ డ్రింక్స్ అలవాటు చేసుకున్నాం అంటే జ్యూస్ ఫ్లూ ఫ్రూట్ జ్యూస్ ఎదన్నా ఉంటే అలాగా
ఓ నుజులు నుంగులు కూడా ఉంటాయి అది కూడా తినొచ్చండి సమ్మర్ లో
తినొచ్చు అవును బాగుంటయి మంచిదే అది
ఈ సీజన్ లో మాంగోస్ తిన్నారా అండి మీరు
చాలా బాగా తిన్నానండి
ఓ మేము కూడా తిన్నామండి
ఓకే మామిడి పండ్లు తిన్నారా మామిడి కాయలు తిన్నారా
మేమేక్కువ మామిడి కాయలే తిన్నాము
మ్మ్ హ్ కే
మీరు
నేను కూడా అంతే అండి కారం అంతా వేసుకుని తింటే అది ఒక లెవల్ బాగుంటది పండు కూడా తింటాను నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది వచ్చి కాయలే
అఓ వర్షాలెమన్నా పడిందండి సమ్మర్ సీజన్ లో మీ ఊర్లో మీ ఊర్లో వర్షాలు ఏమైనా పడిందా సమ్మర్
ఆ పడిందండి ఒక మూడు నాలుగు సర్లేమో పడి ఉంటుంది అయినా పడిందంటనే మళ్ళీ సల్లగా ఉంటది అది మామూలు విషయమే మీకు
మాకు కూడా అలానే ఉందండి ఫుల్ సేగ లేదు ఇంట్లో బెట్టు
అంటే మీరిప్పుడు బయటికి సరిగ్గా వెళ్ళటం లేదనమాట ఎండ వల్ల
ఆ అవునండి మీరు ఇంట్లోనే ఉన్నారా
ఆ నేను మా మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నానండి
ఓహో
హాలిడేస్ అనేసి
ఓకే అండి
మీకు హాలిడేస్ లేదా అండి
మాకు హాలిడేస్ అయిపోందండి కాలేజ్ కూడా ఓపెన్ చేసారు
ఆ ఓకే ఓకే హాలిడేస్ లో మీరు ఎక్కడికి వెళ్లారు
మేము ఎక్కడ పోమండి మా ఇంట్లోనే ఉంటాము
మ్మ్ బోర్ కొట్టదా అండి మీకు
మా అక్క ఉంది ఇంట్లో మా అక్క ఉంది కాబట్టి మాకు బోరు కొట్టదు మా అక్క ఊర్లో నుంచి మా ఇంటికి వచ్చింది
ఓకే మీ అక్క ఏం చదువుతాంది
మా అక్క మా అక్క వొచ్చి డిగ్రీ చదువుతాందండి మా అక్క వొచ్చి లా చదువుతందండి
ఓకే ఓకే సరే అండి
మా అన్న వొచ్చి ఫోటోలు ఎడిట్ చేస్తా ఉంటాడు అందరికి
ఆహా
త్వరలో ఫోటో స్టూడియో పెడతామండి మేము
ఓకే ఓకే దాంట్లో మీరు ఏమైన్నా ఓండర్గా ఉంటారా
ఆ అట్లంతా లేదండి మా ఇంట్లో ఇంకొక అన్న ఉన్నాడు డు ఆరును ఉంటాడు కూయసాడ
హ అన్న ఏం చేస్తారంండి
ఆ ఎన్న కార్ తొలేక్ పోతాడ అళ్డి
ఓకే మీకు మీ అన్నకి ఎలా రిలేషన్షిప్ ఉంటది మా అన్న జాబ్ చేస్తా ఉన్నండి
అవునా ఏం జాబ్ అంది
అది రిలయన్స్ లో వర్క్ చేస్తారు ఫర్నిచర్స్ది
ఓ ఓకే మీ రిలేషన్ ఎలా ఉంటుందండి
చాలా బాంటుందండి మాకు గొడవలు వచ్చినట్టే ఉండదండి అప్పటికప్పుడే మాట్ మాట్డుకునేస్తాం ఎక్కువ కొట్టుకుంటా ఉంటాంరాకు ల్ ఎంత కామన్ గానే ఉంటారు సిబ్లిగన్స్ అంటే ఇంకా మీది
మాది ఎప్పుడు చూడు గొడవలేయండి కొ చసుకుంటానే ఉంటాం మాట్లాడుకో ఏమనా ఉంటే మా కార్లతో మాట్లాడ
చార్ ఎవరండి
మడోగ గడి
ఓకే ఓకే
లేకపోతే మా అక్క వచ్చింది కదా మా అక్కతో మాట్లాడతం
ఓకే ఓకే ఓకే సరే అండి ధన్యవాదాలు
ధన్యవాదాలు